వచ్చింది హలో హలో ఆ బావున్నామండి
ఏం చేస్తున్నారు
ఆ ఏం చేస్తున్నా ప్రస్తుతం క్యాంప్కి వెళ్ళింటి ఇప్పుడు రిటర్న్ లో ఉన్నా
ఏ క్యాంపుకి వెళ్ళారు
ఆ ఇక్కడ నేను ఎన్జి ఎన్జిఓ గా జాబ్ చేస్తాను క్యాంప్కి వెళ్ళిన అది హెల్త్ డిపార్ట్మెంట్
ఓకే ఏం చెప్తారా క్యాంపులో
టీబీ గురించి
టీబీ గురించా
ఆ
టీబీ లక్షణాలు ఏముంటాయండి
టీబీ లక్షణాలు పెద్దవాళ్ళకైతే దగ్గు జ్వరము ఆ ఉ దగ్గు జ్వరము చెమటలు పెట్టడము నీరసం అవన్నీ పెద్దవాళ్ళ లక్షణాలు ఇప్పుడు రీసెంట్గా పిడి పిరియాట్రిక్ టీవీ కూడా వస్తుంది అంటే చిన్నపిల్లలకు కూడా టీవీ వస్తుంది అయితే ఆ అయితే చిన్న పిల్లలకు ఏంటంటే పిల్లలు అన్నం తినకపోవడము జ్వరం రావడము బాగా తగ అంటే వెయిట్ తగ్గడము అట్లాంటివి పిల్లలకు లక్షణాలు ఉంటాయి
ఓకే అంటే చిన్నపిల్లల అంటే ఎ ఏజ్ గ్రూప్ ఉంటుంది పెద్ద వాళ్ళ అంటే ఏజ్
చిన్న పిల్లల అంటే ఇప్పుడు పుట్టిన పిల్లల నుండి ఫోర్టీన్ ఇయర్స్ వరకు చిన్న పిల్లల కిందికి వస్తారు చైల్డ్ గురి చైల్డ్ లాగా పెద్దవాళ్ళు అంటే ఆ ఇంకా అ అదే ఫోర్టీన్ తర్వాత ఫిఫ్టీన్ నుండి ఎయిటీన్ నైటీన్ ఇయర్స్ మొత్తం ఇంకా పెద్దవాళ్ళ కిందికే వచ్చేస్తారు
అంటే ఇప్పుడు టీబీ డే సందర్భంగా మీరు
ఆ ఆ టీబి డేస్ సందర్భంగా క్యాంపుకెళ్ళినం ఇక్కడ ముస్సిరాబాద్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ లో గవర్నమెంట్ వాళ్ళు క్యాంపు కండక్ట్ చేసిర్రు అక్కడికి ఏం జీవోలో ఆ మే హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్లు వాళ్ళందరు వచ్చిరు దాంతో పాటు మన చి టీబి చాంపియన్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చిర్రు టీబీ చాంపియన్స్ అంటే టీబీ వచ్చి తగ్గిపోయిన వాళ్ళు అనమాట వాళ్ళను టీబీ చాంపియన్స్ అని అంటరు
టీబీ రాకుండా ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవచ్చా
టీబీ కాకుండా అంటే అ టీ ఏ రకంగా అంటున్నారు మీరు
అంటే టీబి రాకుండ్
ఆహా రాకుండానా ఓకే ఓకే టీబి రాక్ కుండా అంటే మనము అప్పుడు కరోనాకు మాస్క్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళం కదా ఆ ప్రదీప్ ప్లేస్లళ్ళకి గుడులై గుడి దగ్గరకైనా ఈ అదే షాపింగ్ మాల్స్ సినిమా థియేటర్లకు అట్లా బస్సులో వెళ్ళేటప్పుడు అయినా ఇప్పుడు ఇప్పుడు కూడా మనము అదే రకంగ మాస్క్ యూజ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు మనం టీబి నుండి కాపాడుకోవచ్చు మిగతా టైంలో ఒకవేళ ఎక్కడనన్నా సంక్రమించినా కూడా మాస్క్ ఎక్కువ వరకు మనను కాపాడుతుంది
ఓకే అంటే ప్రతిసారి మనం బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వాడాలి
పెట్టుకోవాలి పిల్లలకి కూడా మాస్క్ వాడితే బెట్ ఎందుకంటే బస్సులో అయినా అది రద్దీ ప్లేసులల్లో ఇప్పుడు షాపింగ్ మాల్ కెళ్ళిన ఎక్కడ ఎక్కడికెళ్ళిన ఎవరెప్పుడు దగ్గుతారు ఎవరెప్పుడు తుమ్ముతారో తెలియదు కదా అందుకని అ ఆ మాస్క్ వాడితే ఎక్కువ వరకు మనం టీబి ని రక్షిం ఆ రక్షించబడతాం టి బి నుండి
ఓకే అండి టీబీ గురించి చాలా మంచి విషయాలు చెప్పిన్రు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా అయితే ఇంకా టీబీ వచ్చిందనుకోండి టీబీ వచ్చిన వాళ్ళ ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి ఏం జాగ్రత్తలు పాటించాలి.
టీబి వచ్చిన వాళ్ళు పౌష్టికాహారం తీసుకోవాలి. పౌష్టికాహారం అంటే రోజు ప్రోటీన్ ఫుడ్ ఉండాలి. కంపల్సరిగా ప్రోటీన్ ఫుడ్ అంటే హై రేచ్ ఫుడ్ అంటే తినలేరు కదా రు డబ్బున్న వాళ్ళు అంటే ఆ హై రీచ్ ఫుడ్ ఫుడ్ అంటే డబ్బు ఉండే వాళ్ళే తినగలుగుతారు బాదం పిస్తాలు అట్లాంటివి మామూలుగా జనరల్ ప అప్పులు ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు తినాలని అంటే ఎగ్ ఆకుకూరలు పాలు పండ్లు అట్లా తీసుకోవాలి. పౌషటికాహారం
మంచి సమతుల ఆహారం తీసుకోవాలన్నమాట
అవునండి.
ఓకే ఇంకా అంటే వ్యాయామము అలాంటివి చేయొచ్చు
ఆ చేయాలి చెయాలండి అంటే ఫస్ట్ స్టార్టింగ్ చేయలేరు ఎందుకు ఎందుకంటే వాళ్ళు చాలా వ బాడి చాలా వీక్ అయితది కొంచెం అందులో సిక్స్ మంత్స్ కోర్స్ ఉంటుందిన్నమాట టీవీ స్టార్ట్ అయినాక ఆ ఒక టూ మంత్స్ వాడితే వాళ్లు కవర్ అవుతారు టూ మంత్స్ తర్వాత అప్పుడు మెల్లిగా వ్యాయామం చేయచ్చు మెడిటేషన్ చేయవచ్చు ఆ యోగా చేసుకోవచ్చు వాకింగ్ కూడా చేయొచ్చు టూ మంత్స్ అయితే వాళ్ళు వీక్గా ఉంటారు కాబట్టి కొంచెం చేయలేరు. టూ మంత్స్ తరవాయతే పికప్ అయితరు
అంటే ఇప్పుడు మళ్ళీ టీబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు రాకుండా వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు.
ఆ టీవి వచ్చిన పేషెంట్ ఉంటాడు వాళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా ఓకే ఇంట్లో వాళ్ళు కూడా ఉం ఉంటారు కదా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలని అంటున్నారు. మీరు అయితే ఫస్ట్ మెయిన్ గా ఇప్పుడు టీబీ వచ్చిన వ్యక్తి మాస్క్ ధరించాలి. కంపల్సరిగా మాస్క్ పెట్టుకోవాలి ఒకవేళ దగ్గొచ్చినా తుమ్మొచ్చినా మనం కరోనాకు ఏ విధంగా పాటించిన మోచేయీ అడ్డం పెటీ
వాళ్ళకు ఒక సపరేట్ రూమ్ ఉండాలా
ఆ అవసరం లేదు కానీ కొంచెం పిల్లలకి దూరంగా ఉండాలి. సెపరేట్ రూమ్ ఉంటే మళ్ళా వాళ్ళు సిక్ అయిపోతారు సెపరేట్ గా పెడితే ఎందుకంటే అరే కల్వ ని ఇవ్వ లేదు అని ఆ వాళ్ళుంగా మన మీదనే బెంగ పెట్కొని అంటే ఇంట్లో సభ్యుల మీద బెంగ పెట్టుకొని ఆ మెడిసిన్ అనే ది ఆ యూజ్ కాదు యూజ్ కాదంటే ఆ కలిసి ఉండాలి మాస్క్ ది ఆ మాస్క్ వెట్ కోవాలి కొంచెం పిల్లలకి దూరంగా ఉండాలి చిన్న పిల్లలకి ఎందుకంటే చిన్న పిల్లలకి తొందరగ అటాక్ట్ అటాక్
ఆ వాళ్ళకు ఇమ్యూన్ సిస్టము కొంచెము ఆ తక్కువ ఉంటది కాబట్
ఆ ఓకే అయితే వీళ్ళు పెద్దవాళ్ళు ఆ ఒక టూ మంత్స్ మాత్రమే మాస్క్ ధరిస్తే సరిపోతుంది. టూ మంత్స్ లో అది ఆ వైరస్ అనేది చచ్చిపోతది టూ మంత్స్ లో. టూ మంత్స్ తర్వాత మాస్క్ పెట్ట పోకుంన్నా పర్లేదు ఏం కాదు
ఓకే టూ మంత్స్ మా త్రం జాగ్రత్తగ ఉండాలి
ఆ జాగ్రత్తగా ఉండాలి మాస్క్ కంపల్సరిగా ధరించాలి
ఓకే ఇంకా వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళకి టాబ్లెట్స్ ఎన్ని రోజులు వాడాల్సి ఉంటుంది
టాబ్లెట్స్ సిక్స్ మంత్స్ ఉంటుంది అంటే వాళ్ళ ఆ హెల్త్ కండిషన్ బట్టి వాళ్ళకు వచ్చిన అదేంటి వైరస్ బట్టి వాళ్ళు వాడాల్సి ఉంటుంది డాక్టర్ సలహా ప్రకారం కంపల్సరీ ఇకా సిక్స్ మంత్స్ వాడాలి ఒకవేళ డాక్టరు వీళ్ళు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మెడిసిన్ మధ్యలో మానేసిండ్ర అనుకోండి అప్పుడు మంత్స్ పెరుక్కుంట వెళ్ళిపోతుంటాయి
ఓకే వాళ్ళు కరెక్ట్ గా వాడి అంతా సమతుల ఆహారం తీసుకుంటే తక్కువ రోజుల్లో తగ్గిపోతది
ఆ అదే మెడిసిన్ మాత్రం ఒక్క రోజు కూడా గ్యాప్ ఇయకూడదు కంపల్సరిగా రోజు వేసుకోవాలి ఆ ఆ అట్లా రోజు కంపల్సరీ డాక్టర్ చెప్పిన ప్రకారం వేసుకుంటే సిక్స్ మంత్స్ లో పూర్తిగా తగ్గింది పోతుంది ఏ భయమ అవసరం లేదు ఒకవేళ మెడిసిన్ మెడిసిన్ కరెక్ట్ గా వాడలేద అనుకోండి గ్యాప్ అంటే ఒక టూ డేస్ వేసుకొని మళ్ళా త్రీ డేస్ మానేసుకొని అట్లా గ్యాప్ గ్యాప్ గా అట్లా వాడితే అది అనేది వైరస్ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది మన ఇమ్యూనిటీని తగ్గించేస్తుంది అనమాట
అంటే మీరంటే క్యాంప్ క వెళ్ళినారు కాబట్టి ఇవన్నీ విషయాలు తెలిసినియి మామూలుగా వేరే ప్రజలకి ఆ వాళ్ళకి కొంచె సమాచారం తెలుస్తుంది రేడియోలు టీవీల వల్ల కానీ మీరు ఆ క్యాంప్కి వెళ్ళడం వల్ల బాగా సమాచారం బాగా సేకరించిండ్రు ఆల్మోస్ట్ డాక్టర్లు చెప్పినట్టుగా అన్ని విషయాలు చెప్పిండ్రు ఆ హ్ చాలాహాపి గా ఫీల్ ఐతున్నా నేను కూడా అన్ని విషయాలు తెలిసినయి ఆ ఇంకా ఇంకా ఏమేమి తెలుస్తాయి మనకి కక్కడ క్యాంప్
ఆహా క్యాంప్ కెళ్ళడం వల్లనా అయితే క క్యాంప్ కెళ్ళె డం వల్ల టీబి ఓన్లీ ద ఇప్పుడు జనాలందరికి దగ్గు వల్లనే అంటే జ్వరము దగ్గు వస్తేనే టీబి వచ్చినట్టు తె మడ అట్లా ఆ టీబి వస్అనుకుంటారుకానీ అట్లా కాకుండా దగ్ లేకుండా కూడా టీబీ వస్తది ఏ రకంగా అంటే మనా బ్రెయిన్ కు వస్తది హ్మ్ మన అదేంది అ వస్తది బోన్స్ కు వస్తది అ మళ్ళీ వెన్నుపూస ఉంటది కదా దాని ఏమో ఆ దానికి కూడా వస్తది ఆ వెన్నముక్కకు కూడా వస్తది బ్రెయిన్కి వస్తది అట్ల మా నేను అక్కడ
టెస్ట్ ఎట్లచేస్తారు మరి టీ బి గవర్నమెంట్ హాస్పి హాస్పిటల్కి వెళ్తే మనకి టీ బి టెస్ట్ చేస్తర
ఆ అవునండి మన లక్షణాలు అక్కడ చెప్పాలి ఇట్లా ఒక ఆరు వారాల క్క మించి దగ్గొస్తుందని అనిపిస్తే మనకు కంటిన్యూగా దగ్గొచ్చి జ్వరం వస్తున్న అన్నం తినబుద్ధి కాకపోయినా అన్ ట్లా ఊ ఉంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్ గారికి చెప్తే అక్కడ డాక్టర్ ఆ ఎక్స్రే చేస్తడు ఫస్ట్ మన చెస్ట్ ఎక్స్ రే చేస్ చడు తర్వాత దగ్గొచ్చే వాళ్ళకే ఎక్ స్టుల్లో చెమడ టెస్ట్ ట్రై యేస్సరు దగ్గు రావని వాళ్ళకు ఎం చేస్ స్తరంటే ఎక్స్ రే చెస్ట్ ఎక్స్ రే చేస్తారన్మాట్
ఓకే థ్యాంక్ యూ అండి మీరు మంచి సమాచారం ఇచ్చిండ్రు థ్యాంక్ యూ.